హలో
లో
హలో
హలో చెప్పండి
మీకు ముందుగా నమస్కారము ఈరోజు మనము ప్రయాణము గు మీ మనం ఈరోజు ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ప్రయాణము అనగా మనము ఒక ఒక స్థలము నుం డి ఇంకో స్థలముకి ఆ పోయే ఆ ప్రణాళిక. ఈ
అవునండి
ప్రయాణం అనే ప్రయాణం అనే విషయము మనము పురాణ పురాణ కాలం నుండి తీసుకుందాం ముందుగా రా జులు వారి గుర్రాలు మరియు ఆ వాళ్ళ సేవకులతో పల్లకిలతో మోచుకుం మోచుకుంటూ వెళ్ళేవారు అది వారి ప్రయాణం ఇప్పుడు ఆధునిక ప్రయాణం మనం ఏదైతే చూస్తున్నామో మోడ్రన్ ఆధునిక టెక్నాలజీ పరికరాలతో బస్సులు కానీ ఆటోలు మరియు మీరు చూస్తున్న మోటర్ సైకిళ్ళు బై సైకిళ్ళు వాడి మనం ప్రయాణిస్తున్నాము ఇందులో మీకు నచ్చిన ప్రయాణం ఏది
ఆ ఇప్పుడు ప్రయాణం అనేది ఒక కొత్త నైపుణ్యాన్ని మనలో నింపుతుంది ఇప్పుడు మనము ఎక్కడ నుండి అన్న సపోజ్ ఇప్పుడు మనం ఒక యాత్రకి పోవాలని అనుకుంటున్నాం ఆ యాత్రకి పోయేటప్పుడు మనకు ఎటువంటిదయితే మనకి ఆ ఆనందంగా ఉంటుందో కొత్తగా ఓ కొత్త విషయాలని తెలుసుకుంటామో దాన్ని బ ట్టే మనం ఎంచుకుంటాం ఉప్పుడు మనము రైలు ప్రయాణం గురించి చూద్దాం ఉప్పుడు రైలు ప్రయాణంలో ఏసీ ది ఉంటది స్లీ పరువుంటది కూర్చొని పోయేటిది ఉంటది ఉప్పుడు మనము రైలు లో ప్రయాణించేటప్పుడు మనకి కొన్ని ప్రదేశాలనేవి తెలియదు దాని వల్ల మనము ఎంతో కొంత దాని యొక్క టాలు మనం తెలుసుకుంటాం పలానా చోట్లో పలానా ఉంటుంది ఇది ఒక పురాతనం నుండి వస్తుంది అని లేదా లేదా ఈ ఈ ఈ స్థలంలో ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మనకి ప్రయాణం చేయడం వల్ల ద్వారా ఒక కొత్త నైపుణ్యాన్ని అనేది వస్తుంది ఉప్పుడు మీరు ఎప్పుడన్నా చిన్ననాటిలో ఉన్నప్పుడు పెద్దనాటిలో ఉన్నప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గానీ ఏదన్నా ప్రయాణం చేశారా పిక్నిక్ అనాదయో ఏదో యాత్ర అని అంటారు కదా ఫ్రెండ్స్ ద్వారానో బంధుమిత్రుల ద్వారానో కుటుంబం ద్వారానో మీరు ప్రయాణం చేసుంటారా
అయితే మీరడిగిన సమాధానము చాలా చక్కగా ఉంది నా చాలా నచ్చింది ఈ సమ్మతాన్ని నేను కొంచెం క్లుప్తంగా వివరించాలి అని అనుకుంటున్నా మీరు అన్న ఈ ప్రయాణం నేను చాలానే చేశాను ముందుగా నేను చేసిన ప్రయాణాలని మూడు భాగాలుగా విభజించాలనుకుంటున్నాను ఒకటి నే నేలపై నేలపై నడిచే వాహనాలు మరియు రెండోది వాయువు అనగా గాలిలో నడిచే నడిచే మోటార్లు ఆల్ చో కాలేజ్ మన ఏరోప్లైన్స్ అండ్ హెలికేప్టర్స్ గాలి మో టర్లు అనెదరు ఆ ఇంకొకటి జలము అంటే నీరు నీటిలో నడిచేవి బో ర్లు పడవలు అవి స్టీమర్స్ కూడా అని అనేవారు ఇంగ్లీష్ లో ఆంగ్లంలో
లో అవును
తే మీరు చెప్పిన ఆ సమాధానం మీరు చెప్పిన కొసను ఏదైతో ఉందో పిక్నిక్ గానీ యాత్రకు పోయేటప్పుడు మీరు ఎట్లా ఈ వాహనాలను కాయ్ లేదా ఎట్లాంటి పరికరాలు ఉంది కదా లేదా ఎట్లా టి ప్రయాణం ఉపయోగించారని అడిగారు నేను చాలాసార్లు ఆ మన రైలు రైలు దారా ప్రయాణించేవాన్ని రైలు అనగా పట్టాల మీదా ఏదైతే పొడువు కోచులనరూ డబ్బాల్ డబ్బాల్ డబ్బాలుంటాయి కోచ్లు అవి ఒక ఇంజన్ కు తగిలించుకొని ప్రయాణికులను లేదా ఏదన్న గూడ్స్ అనగా వస్ స్తు సామాగ్రిని తరలించేవారు అది రైలు ప్రయాణం అందులోని ను చాలా వరకు రైలు ప్రయాణం చేసాను మరి మీకూ యితే మీరు ఎప్పుడైనా ఈ రైలు ప్రయాణము కాకుండా వేరే ఏదైనా పయానం చేసి ఉంటే దాన్ని వివరించండి
అవునండి ఇప్పుడు మీకు భద్రాచలం ఐడియా ఉందా అండి భద్రాచలం తరువాత పాపికొండలు అనే ఒకటి ఓస్తుంది ఒక కొండలో కొండల మధ్యలో నీటి అనేది ప్రవసిస్తుంది మన గోదావరి అనేది ప్రవసిస్తుంది పాపికొండలు వెళ్లాలంటే మనకి ఒకటే మార్గం అది నీటి మార్గం పడవల్లో మనకి ఒక స్థలం అనేది ఉంటుంది బోటింగ్ కి ఆ స్థలం దగ్గరికేళ్ళితే వాళ్ళు మనల్ని అందరినీ అక్కడ స్వీకరించి సేకరించి మనల్ అందరిని అక్కడ సేకరించి పడవల ద్వారా మనకి ఆ పాపికొండల్ అనేది చూపిస్తారు దాని గురించి వివరిస్తారు పట్ వల్లో పోయేటప్పుడు మనకి ఇది ఒక ఆరు గంటల పాటు జరుగుతుద్ది ఒక ప్లేస్ నుండి ఒకప్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక చిన్న గుడి అనేది ఉంటుంది నీటి ద్వారా ఎల్లీ ఆగి అక్కనుండి అక్కనుండి మనకి ఒక గుడిని సందర్శిస్తాం ఆ సందర్శింది నీటి ద్వారా అక్కడ గుడి దగ్గరకేళ్ళి ఆ గుడిని ఆప్ అ దండం బేట్టుకొని మళ్ళీ నీటి ద్వారా పాపికొండల దగ్గ క్కకేళ్తామ్ ఈ పోయే దారిలో మనకి వాళ్ళు ఆనందాన్నిచ్చేటట్టు మ్యూజిక్ ని పెట్టి చేస్తారు చెప్పండి
అయితే మీరు చెప్పిన సమాధానం చాలా చక్కగా ఉంది అయితే మనము ఇప్పడి వరం కు రోడ్డు ప్రయాణం ము మరియు నీటి ప్రయాణము చూసాము ఇప్పుడు తెలుస్కుబోయిందేన్ టె వాయు ప్రయాణము అదే గాల్లో ప్రయాణము ఎలి క్యాప్టర్ ఏరోప్లేన్ ఎయిర్ క్రాఫ్ట్ అనే ఈ వాహనాల దారా ఆ మనము గాలిలో ప్రయాణిస్తాము అయితే ప్రయాణించడమే క్ కాదు ఇంగా ఆ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇం పోర్ట్స్ అని గూడా మనము చేస్తాము ఇది దేశ ఇది దేశాల దేశాల వారీగా లేదా రాష్ట్రాలు రాష్ట్రాల నుంచి వార్ ఇస్తాము ఇది
అవును
ఆ చాలా మటుకు అధికులు ఎవరైతే డబ్బు కలవారు ఉన్నారో వాళ్ళు ప్రయాణించే సౌకార్య మని నేటి భావితరం అనుకుంటున్నారు అయితే ఆ ఇక్కడ ఏందనంటే మనము మన గమ్యస్ స్థానము దగ్గర అంటే తక్కువ దూరంలో ఉంటే రోడ్డు లేదా రైలు ప్రయాణిస్తాము కానీ చాలా దూరము దేశాలు దేశాలు దాటిపోవాలన్నప్పుడు ఇది ఏదైతే మన వాయు ప్రయాణముందో మనం దాన్ని ఉపయోగిస్తాము ఇది ఎలా అంటే మన బస్ స్టాండు బస్సులో కోసం బస్ స్టాండేలా ఉంటదో ఈ ఏరోప్లేన్ ఎలికాఫ్ క్టర్ ఏరోప్లాన్ కోసం ఊడా ఎయిర్పోర్ట్ అనగా అక్కడ మన వాహనలన్నీ ఆవుతాయి ఇక్కడ్కి ప్రయాణికులు ఆ ప్రయాణికులు ఓచ్చి ఆ ఏరోప్లేన్ ఎక్కి వాళ్ళ గమ్యస్థానానికి వాళ్ళు చేరుకుంటారు. ఇది ఎర్ ఎర్ వేసంటారు.
అవునవును మీరు చాలా చక్కగా దీని గురించి చెప్పారు. ఇప్పుడు దేశాలు దాటి దేశాలు ట్రాన్స్పోర్ట్ ఓన్లీ వాయిద వాయువా. వాహనాలునే కాకుండా నీటి వాహనాల ద్వారా కూడా ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేది జరుగుతాయి అది మీకు కూడా. తెల్సనుకుంటున్నాను నేను ఇప్పుడు. ఆ కాకపోతే మనకేందంటే ఇప్పుడు వాయు వాహనాలలో మనకి చాలా. తొందరగా. ఈ గమ్యస్థలానికి తొందర్గా చేరుకుంటాం అదే నీటు నీ. టి వాహనాల ద్వారా మనకి కొన్ని రోజులు తరపడి.
సమయం ఇది ఈ సయం సమయము ఎక్కువ పడే ఉంది.
ఆ అవును సో మనం అందుకనే ఎక్కువ. చాలా ఎక్కువ సేపు చాలా ఎక్కువా. మోతాదులో మనము ఏదన్నా. ఇంపోర్ట్ గాని ఎక్స్పోర్ట్ గానీ చేయాలంటే నీటి వాహనాలనే యూస్ చేస్తాము. ఈ మన కంటైనర్స్ ద్వారా ఆ సో ఇంకా మీరు చిన్ననాటి స్కూల్లో ఉన్నప్పుడు. కాలేజ్లో ఉన్నప్పుడో ఇప్పుడు మీరు ఉన్న. పరిస్థితుల్లో ఎప్పుడైనా మీరు యాత్రలకి పోయారా.
అవును నేను చాలా యాత్రలకు పోయాను నా జీవి.
ఎటువంటి యాత్రలు యా ఎటువంటి యాత్రలకు పోయారు మీరు. కుటుంబ సభ్యులతో పోయారా బంధుమిత్రులతో పోయారా మిత్రులతో పోయారా.
నేను నా కుటుంబంతో. తిరుపతి అనే ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోడానికి. ముందుగా మా ఇ మా ఇంటి నుండి రైల్వే స్టేషన్కి. మేము ఒక ఆ. ఆటో త్రిచక్ర వాహనం ద్వారా మేము. అది చేరుకున్నాము అక్కడినుండి రైల్ ద్వారా. మేము ఆ తిరుపతి అనే పుణ్యక్షేత్రము స్థలము. కళ్ళా బస్ స్టాండ్కు మేము చేరుకున్నాము. అక్కడి నుండి మేము కార్. అని నాలుగు చక్రాలతో నడిచే ఒ వాహనము. అందులో మా ఫ్యామిలీ మొత్తం పట్టగల సామాను మేము అందరము అక్కడినుండి. తిరుపతి పుణ్యక్షేత్రాని ఏదైత్తే. తే గోపురం ఉంటుందో అక్కడికి చేరుకొని చాలా చక్కగా ఆ భగవంతు. మేము దర్శించుకున్నాము ఆ తరువాత‌. అక్కడున్న ఆ ఏడు కొండలు చుట్టూ ఉన్న చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు. చూడదగిన విష. క్యాలు ఆ చిన్న చిన్న గుడులు గాని అవన్నీ ఒక మోటారు జీబు అందులో. కి మేము చాలా బాగా విహరించాము అది చాలా. మర్చిపోని ఒక ఒక గుర్తు యా త్రా అది మళ్ళీ. కాన్నీ మోటార్ బోటింగ్ బోటింగ్ అని మనము. ఏది మన నీటిలో ప్ర ప్రవణి ప్రయాణించడానికి చాలా ఉల్లాస్ చించడానికి అక్కడ మే మా కాలక్షేే క్షేే ప్రయి కాలక్షేపం చేయ్డానికి అక్కడ మేము ఆ మో టర్ బోటింగ్ కూడా చేసాము అది మాక్ ఇంకా గు తుంది మల్లీ రిటర్న్ వెనక్కి రావ్డానికి కి మళ్ళీ సేమ్ అదే విధంగా రైలు మళ్ళా త్రి చక్ర వాహనం వాడి మా గమ్యస్థానాన్ని మేము చేర్చుకున్నాము
మీరు చాలా చక్కగా నాకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని అందించినందుకు ధన్యవాదాలు చాలా చక్కటి విషయాలు నాకు అందించ్నందుకు ధన్యవాదాలండి
మంచి మంచి సందేశాన్ని మాక్ కల్పించారు దీనితో ఇది సమాప్తం ధన్యవాదాలు థ్యాంక్ యూ
ధన్యవాదాలు